హాయ్ అండి హాయ్ అండి చెప్పండి ఏంటి ఏంటి విషయాలు ఏంటి ఏం చేస్ స్తున్నారు ఎలా ఉన్నారు
ఆ అంతా బానేను నండి ఎందుదో ఖాళీగానే కూర్చొని ఉన్నాము ఏమన్నా టీ వీ చూస్తూ ఉన్నా అప్పటినుంచి
టీ వీ లో ఏమి ఎక్కువగా చూడం ఇష్టపడతారు
టీ వీ లో అంటే మ్మ్ మా మామూలుగా సీరియల్స్ చూస్తాను ఏమైనా ప్రోగ్రామ్స్ తున్నా ఇంకా ఈవినింగ్ టైమ్ లో న్యూస్ అలా చూస్తూ ఉంటాను
పోనా అంటే మీరు బిగ్ బాస్ చూస్తారా
ఆ బిగ్ బాస్కీ చాలా పెద్ద ఫ్యాన్ నాకు
అవునా ఏ అంటే టె టైం మెన్ అంటే దానికోసం టైం అంటూ తీసుకుంటారన్నమాట
అవును అది నైట్ పూట కాబట్టి నైట్ మనకి ఏం పని ఉండదు గదా చక్కగా పిల్లలు పడుకుంటారు కాబట్టి కంపల్సరీ నైట్లో చూస్తాను వాచ్ చేస్తాను తుంటన్నను టెన్ టు లెవెన్ మ్మ్ నా సాయంత్రం పూట
మరి ఏమి టెన్ సాయంత్రం మరి ఆఫ్టర్నూన్ పడుకుంటారా మరి
రేపు రెస్ట్ తీస్ కుంటేనే మంచిగా ఉంటుంది కాబట్టి పడుకుంటాను ఆఫ్టర్నూన్ రిలాక్స్గా గా
ఎల్లి సీరియల్స్ ఏమేం చూస్తారు
సీరియల్స్ లో వచ్చే చ్చి ఆ కార్తీక దీపం చూస్తానండి ఒకటి
ఏం చేూస్తారు సీరియన్స్ ఏం చేస్తారు
కార్తీక దీపం
కార్తీక దీపం మరి కార్తీక దీపం మరి ఇప్పుడు ఓల్డ్ ది కదా
ఇప్పుడు మళ్ళీ అదే వస్తు వస్తుంది కదా న్యూగా
మళ్ళీ ఓల్డ్ న్యూ గా మళ్ళీ గవే మోకాలు చూస్తారా మల్ల
ఇంగా ఇంగా అంతే వాళ్ళు మంచి అనిపిస్తారు నాకు ఇద్దరు పర్ మూమెంట్స్
ను చూసుడు మీకు ఇష్టమా
అవును నా గోల్డ్స్
అవును నాకు సీరియల్స్ ఇవి అంటే ఇష్టం ఉండదు. మా పిల్లలు వచ్చిన తర్వాత సాంగ్స్ పెడతారు. వాళ్ళు పెడతా ఉంటే వినడం మీద పనికి అ ఫుల్లు మా మా పెద్ద బాబుకి డోల్ సాంగ్స్ అంటే ఎక్కువగా ఇ చెప్ప
అవునా
డోల్ డోల్ బాటల్ అంటే పోగింటారు
ఆహా డోల్ అంటే
డోల్ గీత్ సాంగ్స్ ఉంటాయి కదా
ఆ
అవి ఉంటాయండి అవి మీరు యూట్యూబ్ లో కొట్టి చూడు వస్తుంది ఆ వస్తాయి ఒకసారి మీరు వినండి బాగుంటాయి
ఓకే నిక కతి
ఏం చేస్తున్నారు మరి అత్తమ్మ ఏం చేస్తున్నారు. చిన్నరా అదే ఇద ఏంటితే
ఆ తిన్నామండి
టిఫిన్ ఏం ప్రిపేర్ మరి రంజాన్ కదా టిఫిన్ నడుస్తున్నాయా
రోజా
కాదు ఇడ్లీ వడ దోస
అవునవును చేస్తున్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కదా
పెడి
మ్మ్ ఆహా తెప్పించేమండి బయట మొన్న ఫీవర్ వచ్చినప్పుడు నప్పుడు గ్యాస్ అయిపోయింది మాకు అప్పట్లనే గ్యాస్ అయిపోయినందుకు మా బాబు వెళ్లి తీసుకొస్తా అని తీసుకొచ్చుండు గాని అది వ్యాక్ అసలు బాలేదు
ఫవరస్ మ
ఆ
మా వాళ్ళు వచీరా అంటునా
ఆ వచ్చింది వచ్చింది మా మమ్మీ వచ్చింది ఫీవర్ వచ్చినందుకు
ఉన్నారు ఎన్ని ఎన్ని డేస్ ఉన్నారు
ఓ టూ డేస్ వన్ అండ్ హాఫ్ డేస్ అనుకోండి ఈరోజ వచ్చి రేపు మళ్ళీ వెళ్ళిపోయిరూ అంతే
మ్మ్ హ్మ్ అయ్యో అంత మాత్రానికే వచ్చారా ఒక టూ డేస్ ఉంచుకుంటే అయిపోయేది కదా అమ్మని
ఉండరు ఉండరు తను కూడా వర్కింగ్ ఉమెన్ తను వర్క్ చేస్తారు కాబట్టి ఉండరు తను
వాళ్ళకి పర్మిషన్ ఇవ్వదు మేడం హాస్టల్లో కాబట్టి ఉండరు తను కాబట్టి ఫీవర్ వచ్చింది అయ్యో నా కూతురికి కే అన్న అ వచ్చిరూ మళ్ళీ వెళ్ళిపోయి అన్నంటు
ఆహాహ ఏదో అలా వచ్చేసరి వెరీ గుడ్ చూడ్డాన్ని చూడా చూడాలని వచ్చారు మ్మ్ హ్మ్
ఆ
ఇప్పుడే టలర్ మరి హస్బెండ్ ఏటు వెళ్లారు
నడుస్తుంది గాబట్టి వెళ్ళిండ్రు వేరే కొంచం దగ్గర్లో ఉన్న విలేజ్ అలా వెళ్ళి పెయిండ్రు
అవునా
ఉమ్ లోకోల్లో ఉండదు వరకు కొంచం దగ్గర్లోన్న విలేజ్కి ఎళ్ళాలి
ఎప్పడ్ నుంచి
ఆ పెద్ద బాబుకి ఇప్పుడు ఆన్ నడుస్తున్నాయి ఎగ్జామ్స్
చిన్న బాబు
చిన్నబాబుకి ఏప్రిల్ వరకు ఎళ్తాయి ఏప్రిల్ టెన్కి అలా ఉంటాయి ఎగ్జామ్స్
అవునా ఏ టెన్ నుంచిస్ తాట
అవును టెన్ నుంచి స్టార్ట్
కానీ చాలా ఎండలు ఉంటాయి గదా
చాలా ఎండలు ఉంటాయి ఇంక వాళ్ళక్ అలానే ఉంది వాళ్ళకి పోర్షన్
ఊహు మరీ మీ ఆఫ్ టైమ్ ఎప్పడ్ నుంచి
సిక్స్టీన్ నీ మార్చ్ సిక్స్టీన్ నుంచి నెక్స్ట్ మండే ఈరోజు మండే గదా నెక్స్ట్ మండే నించి హాఫ్ డే
మా పిల్లలకి అప్పట వరకి ఎగ్జామ్స్ గుడ అయిపోతై
అయిపోతాయి మళ్ళీ పంపిస్తర ఎగ్జామ్స్ అయిన తర్వాత
ఏ లేదు ఎటు అంపించేది లేదు హాఫ్ టైమ్ పంపిస్తా ఇమ్
ఆ హాఫ్ టైమ్ పంపిస్ కరా
ఊ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి స్కూల్ తప్ ప్పినట్ అవుతాంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ లోనే వా వేచ్తా
మళ్ళీ ఫస్ట్ క్లాస్లే ఎన్నిసార్లు చదువ్ పిస్తరండి మీరు ఫస్ట్ క్లా
అదే ఫస్ట్ క్లాస్ అంటే వాళ్ళకి ఏం రావట్లేదు అందుకే ఫస్ట్ క్లాస్ మళ్ళీ ఏస్తా బై ఇప్పుడ్ జ ఇప్పుడు జదువుతారు మళ్ళీ మర్చిపోతారు చూ టరు మళ్ళీ మర్చిపోతారు ఆ వళ్ళకి అంత నా మైండే వచ్చిందన్నమాట్ మా అయన మైండ్ ఒస్తే బావుండేది
అయ్యో మీ మైండ్ ఒచ్చింది గావచ్చు
సీడిల్ జదువుతారు మళ్ళ రెప్ పొద్దున్ కళ్ళ మర్చిపోతరు
హయ్యో
ఆ అందికే మళ్ళి ఫస్ట్ క్లాస్ లోనే ఏస్తా అంటే మన నర్సర యువకేజ నర్సరీ
ఆహా
బర్సలి చదవలేదు కాబట్టి వాళ్ళ కంత డైరెక్ట్ ఎల్కేజీల్ ఎల్కజ ది యూ కేజది జా ఎల్ కేజీ గారు మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లోనే వేయాల్సి వస్తుంది మళ్ళీ ఫస్ట్ క్లాస్ లోనే వేయాల్సి వస్తాంది ఇగా నెక్స్ట్ చేరమండి అదే ఫిక్సయి టైం ఇంక ఉ
సరే సరే
అడ
ఆ
ఆ చెప్పండి ఇగ ఇక్కడ మా ఇంటి ముందే సెంటర్ ఇంటర్ వాళ్ళకి పిల్లలకి ఎగ్జామ్ అయి ఉమ్ పిల్లలకి ఎగ్జామ్ అయిపోయింది మరి బాబ్ ఎప్పుడు వస్తాడు దగ్గరేనా
మా బాబుకి ఈ రోజూ గ్యాప్ రేపు ఉంది ఉంటది ఎగ్జామ్ సెకండ్ ఇయర్ కదా ఈ రోజు ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఉంది
సెకండ్ ఇయర్ వాళ్లు మొత్తానికైతే ఎగ్జామ్స్ అయితే అయిపోయినట్టే ఇగ పెద్ద బాబు దె
ఆ ఎగ్జామ్స్ అయిపోయినట్టే ఇంక నెక్స్ట్ ఏం చేయాలా నీ డిసైడ్ ఇంకా ఏం ఆలోచించడా తనకి డిసైడ్ తను డెసీషన్ తీసు కోలేకపోతుండు నెక్స్ట్ ఏం చేయ్యాలి అన్నది
అవునా మంచి స్టెప్ ఏమని చెప్పండి ఏదీ మళ్ళీ డిగ్రీ లో ఒక స్టెప్ మంచిగ ఏస్తనే మళ్ళీ తర్వాత జాబ్స్ కి అల్లో ఉంటంది
చే
డిగ్రీలో స్టెప్ ఏసి కునేదే మంచిగా తీసుకొని మళ్ళీ వేరే జాబ్స్ ఐ ఐటీఐ చేపిన్చండి మీ బాబు ఎ
ఐటీఐ బాగుంటదంటరా
ఇంటర్ తర్వాత ఐటీఐ చేపిస్తే సింగరేణి ఇట్లా వాటిలో జాబ్స్ ఆఫర్స్ ఎక్ కువగ వస్తున్నాయి ఐటీఐ తరపు నుంచి ఒక టూ ఇయర్స్ అలా ఉంటా ద్ అది కూడా బెటరే కదా అటు అది చేసుకుంటూ డిగ్రీ కూడా కంటిన్యూ జేయొ
మ్మ్ హ్మ్
ఒకసర ఐటియ కూడా చూరండి ఎందుకంటే ఐ టి ఏ తరపు నుంచి బాగా అంటే చాలా అంటే చాలా జాబ్స్ ఉన్నయ్.
మ్మ్ హ్మ్
మ్మ్
అ
ఆలోచించండి మంచి స్టెప్ వేయడి బాబు గురించి
ఓకే మ్మ్ ఓకే హ్
ఇంకేంటి విష్యాలు మరి
ఇంకా విశేషాలు వచ్చేసి
ఇప్పుడు వస్తాడు కావచ్చు మీ పెద్ద బాబు అయ్యా సారీ మీ పెద్ద బాబు ఈ రోజు రేపు గా అ
అ రేపు ఉంటది ఈ రోజు లేదు, మార్నింగ్ నుంచి ఎక్కడ ప్రిపేర్డ్ అయింటో అండి ఇప్పుడు. పడుకున్నాడ పడుకొని మళ్ళీ లేసి చదువుకుంటడేమో.
ఆహా ప్పుడు మధ్యానం రెస్ట్
ఇప్పుడు మధ్యాహ్నం జస్ హ్మ్మ్ మంచి సేప్ పడుకుంటాడు మార్నింగే లేసిండు ఆ లేసి సిక్స్ తట్టిగల లేసి చదువుకున్నడు టిఫిన్ చేసిండు చేసి మళ్ళీ కొంచెం టీ తాగిండు ఛాయ్ తోస్ అలా ఫేమస్ చాయి తో సా ఆ తిని ఇంక పడుకున్నడు
ఏ చాదడే చూడండి
ఆ ఇగ అంతే ఈ అది మళ్ళ ఇల్ వేస్తాడు నమ్ మత్త మతవచ్చు అంటడు
ఆ ఇది ఏదో బాగుంది మీ అబ్బాయిది అంటే ఆల్ మోస్ట్ క్లేవర్ స్టూడెంట్ టు.
ఆల్ మోస్ట్ క్లేవరే కానీ ఎగ్జామ్ రాసిన తర్వాత క్లేవర్నెస్ అనేది కనబడది. అది ఏం అయిపోతుందో ఏమో
తాడు కావచ్చు పాపం.
మర్చిపోతాడేమో ఏమైందిరా మొత్తం రాసి. న్నావు కదా రా అంటే మొ. త్తం రాసిన నేను. అక్కడ బల్గి ఏమో.